ఆ హ్యాంగ్ అయినట్టుంది అయిపోయింది ఇంట ఒక కాల్
అయిపోయింది
అయిపోయింది ఓకే తర్వాత మళ్ళీ ఆ మళ్ళీ చేస్తారు ఇప్పుడేనా ఓ ఓకే ఓకే
అంటే నేను ఇక వెంటనే వేసిన వెంటనే వ వస్తా ఉంటా మీరు సమ్మర్ వస్తుంది కదా మరి ఏటైనా టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా
ఆ ఆ సమ్మర్లో ఇప్పుడు మాకు టూర్సకి అట్లా టైం ఉండదు. ఎందుకంటే మార్ చ్చి వరకి మాకు ఆ లేంతిల్ డేస్ తే ఉంటాయ్ కదా ఉహ్ అందుకని దాని తరవ్ వాటా పిల్లలకి హాలిడేస్ అట్లా అయితే
ఏళ్ళారా ఏదన్నా స్ప్లెస్కి స్పెషల్గా
ఉహ్ ఇంతకు ముందు అంటే ఊర్ పేర్లు చెప్పొద్ అన్నావు కదా
ఆహా ప్లేస్ అది హిష్టారికల్ ప్లేస్ ఏదైన్నా హిస్టారికల్ ప్లేస్ గురించి ఆ ఆ ప్లేసు అప్ అక్కడ ఏం ఫేమస్ ఎట్లా ఏంటిది అన్నది మాక్
హాహహ్ ఆప్ హైడ్రాబాడూ ఎక్కువ ఏళ్ళేవాళ్ళం ఉమ్ అక్కడ ఫేమస్ అంటే చాలా ఉన్నాయ్ గదా ఉహ్మ్ ఆ రామోజీ ఫిలిం సిటీ ఉంది.
మీరు వెళ్ళింది.
తాప్ కోర్స్ ఇప్పుడు మేము హైద్రాబాద్ లో సెట్లైమ్ అనుకోండి. కానీ మేము ఇంతకు ముందు జాబ్ చేసే దగ్గర మా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువ టూర్స్ అంటే అప్ అటు హైడ్రబాద్ ఏళ్ళే వాళ్ళం.
ఆ హైద్రాబాద్ లోనే ఎక్కడ అంటే స్పెషల్గా ఏ ఏరియా. హైదరాబాద్ లో అంటే ఇట్లా చార్మినార్ ఉంటది. మామూలుగా మ్యూజియం పార్కు కొన్ని ఉంటాయ్ గదా.
ఆ అవన్నీ హిస్టారికల్ ప్లేసెసు, ఆ అన్నీ చూసము. ఆ చూసాము చే చాలా బావుంటది. కానీ అసలు అక్కడ ఉమ్ చెత్త చెత్తగా
నం మేడం ఆ ఇప్పుడు అంతా బాలేవ్ వన్ని ఏళ్ళినము ఎప్పుడు తెలుసా సమ్మరగా మీట్ ట మధ్యానము ఎండలా సబలా మేమ్ ఎలాలేల్
ఆ అసలా ఆయా అవును అవత్ సాయ్ ఎండగ్
అ దాహము ఆ తిరుగుడుక్ ఊ నేన్ ఫస్ట్ టైం ఏళ్ళిన్నా అద్ అంత పెద్దగా ఉంటంది నాగ్ దేలియదు. వామ్మో ఒక రకమైన టార్చెర్ అయింది.
చాలా కష్టం అసలు
ఏదో ఎండలా నడిచి నడిచ్ హి ఆయాసం వచ్చింది. మళ్ళ ఏదైనా ఆలో లేదు అన్న అక్కడే కొనుక్కోవాలే.
ఆ అన్ అక్కడే గొనుక్కోవాలి మనం లోపలకు అవును కాస్ట్ లోపల చూడడానికి ఏళ్ళామంటే ఎట్ తంతా దూరం నడవాల్
ఆ కానీ బావుంటది. మంచా ఏదో ఒక మన్ చి ఫీలింగ్ వసది గదా మనమ్ అక్కడి కెళ్తే నిజగా ఇవన్నిఇవ్ నయా ఇట్లా అన్నన్ ఇపిసే కొన్ని మనం నమబుద్ది గాదు గానీ ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే అరే వీలాస్ లీజంగా ఇవన్నీ ఎట్లా చాలా గ్రేటే ఎంతైనా మన హిస్టరీ ఆ కట్ట కట్టడము అందులోనే స్పెషల్ స్పెషల్గా రూ
అక్కడ రాణి గారి రాణి గారి బ ఆవి అని ఉంటది ఆ అక్కడ ఆ అక్కడ కా! అక్కడిక వచ్చి, ఆవిడ స్నానం చేసేదంట.
అవునా? అవునంట. ఇంకా, చప్పట్లు కొడితే పైన వినిపిస్తది అంటారు. హ్మ్, కదా? అప్పుడు ఏమీ ఎప్పుడంటే. ట్రై చేశిల? చప్పలు గొడితే విన్న.
ఆ! వినిపిస్తది. ఆ! నిజమే అది.
అహా, మేము వెళ్లినప్పుడు ఆ పైన. అక్కడ సౌండ్ వస్తున్నారు కదా? అక్కడికి వెళ్లానీయలేదు. అది క్లోజ్ చేసి ఉండే. నేను స్పెషల్, ఆ నేను స్పెషల్గా. ది, నిజంగా వినిపిస్తదా? వినిపిస్తదా టెస్ట్ చేయడానికే వెళ్లిన? బట్ నా బ్యాడ్ లక్. ఏంటంటే ఆ రోజు, అది క్లోజ్ జేసిండే. పైనాకీ, వెళ్ల నీయలేదు?
ఇకా కుండీ, మధ్య అట్లా హై. హైట్ ఎక్కువున ప్లేసెస్ ని, ఆ క్లోజ్ చేసేస్తది గా. గోర్నమెంట్, అక్కడ నుంచి సూసైడ్లు చేసుకోవడం అలా.
ఆర్మీ నమ్ దగ్గర, గుడా పైకి వెళ్ల
ఎలా నివారూ?
ఆటల, క్లోజ్ జేసేస్తున్నారు. ఆ! చూసా, చూసా. బాఉంటది అక్కడ. అన్ని చార్మినార్ గాజులు అవి. వి, మనకు తక్కువ రేట్ అనిపిస్తది గానీ అంతే. రీజనబులే ఉంటది. అంటే చాలా మంది అనమె. గాజేన్. అంటే బాగా తక్కువ దొరుకుతాయి అంటారు, గానీ తక్కువ ఏం దొరకకవ. కై, అంతే ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ అయితే, అబ్బా! వెరైటీస్ అయితే. టుంటాయి, నిజంగానే. కానీ రేట్లు గూడా ఉంటాయి మేడం! హాహాహా, అంటే రేట్ తక్కువ అని అంటారు, కానీ రేట్లు గూడా ఉంటాయి.
అవునవును. ఆ, రేట్స్ గుడా ఉంటాయి.
మా ఫ్రెండ్, మ్యారేజ్ ఉండే. అప తన అక్కడే బ్యాంగిల్ స్పెషల్ గా, అక్కడే వెళ్లి బ్యాంగిల్స్. తెచ్చుకుంది. బౌండాయే చాలా బౌండాయే.
ఇక్కడ అమ్మే వాళ్లు కూడా, మనుషుల్ని చూసి. రేట్ చెప్తారు తెలుసా? మనకు ఒక రేట్ చెప్తారు. ఇప్పుడు హైద. హైదరాబాద్ వాళ్లు అనుకుంటే, వాళ్లకి వేరే రేట్ చెప్తారు. తక్కువ రేటు.
ఇక అక్కడ, లోకల్ వాళ్లకి కొంచెం తెలుస్తది. మేముంటే, ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం కాబట్టి మోసిపోతాం.
అవునవును. కరెక్ట్ అది, కరెక్ట్ అది. హైదరాబాద్ లో చాలా మోసం. తున జరుగుది.
అవును, ఇక అక్కడ ఎ రెగ్యులర్గా వెళ్లే వాళ్లు. దూరక పట్టేస్తారు గానీ, వాళ్లను వాళ్లు మోసం చేయలేరు.
హాహాహా, వాళ్లకి తెలిసిపోద్ది. వాళ్లు అక్కడైతే పో. ఒక్క బోక్క వస్తువు, ఫైవ్ హండ్రెడ్ చెప్పాడునుకో. వీళ్లు మరీ ఘోరంగా, వందకి నూటయాభైకి అడుగుతారు.
హాహాహా, మరి అంతా ఉండదా? వంద, రెండు వందలు ఉండదా?
ఆ ఉంటది. అంటే అంతకే అడగాలి అసలు. మనకి తెలిక, ఆ విజటర్స్. వెళ్లిన వాళ్లు ఏం చేస్తామంటే. ఐదు వందలు, ఒక వంద తగ్గి. చూడ నాలుగు వందలు, అలా చెప్తాం. కానీ అక్కడ. హైదరాబాడ్ లో ఉండే వాళ్లయితే. వందకి ఇవ్వు నూటయాభైకి ఇవ్వు అలా బేరం.
అహ్ హా, హా హా హా హా. ఆ ఉంటాయి. అక్కడ, ఇక్కడ మనకో. టి అది గూడా బాగా ఫేమస్ కదా అక్కడ? నేను గూడా వెళ్లిన, చాలా సార్లు. బాఉంటయి, ఎక్కడ మేడమ్ ఫుల్ మాన. అంటారు అసలు నేను ఎన్నో సార్లు వెళ్ళినా గానీ అసలు ఏం తీసుకోవాలో అర్ధం కాదు అ జనాలకి ఇరిటేషన్ వస్తుంది చిరాకు వస్తుంది కదా ఎంత ఆశతోని కోటికిళ్ళాలి అన్నీ అనుకోవాలని వెళ్తానా తీరా చూస్తే అన్ని కుప్పలు కుప్పలు పోస్తారు అళ్ళు ఏది తీసుకోవాలో అర్దాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత
అవును
ఆ ఫుల్ ట్రాఫిక్ ఉంటది అడుగు తీసి అడుగు పెట్టారా ఇక మళ్ళ నేన్ వెళ్తా మళ్ళ రిటర్న్ ఏంగ్ంకోను మళ్ళ రిటర్న్ వచేస్తా
చిన్న పిల్లలతో వెళ్ళామంటే ఇంక అసలు హెల్లే నరకం కనిపించద్ది
నే వెళ్ళిన నేను ఎంత సఫర్ అయినా అంటే అంత సఫర్ అయినా ఇక మళ్ళా ఈవనింగ్ ఏ వెల్తరూ గదా అదే ఎక్కువ ఫుల్లు ట్రాఫిక్ ఫుల్లు జనాలు కానీ బాగుంటాయి ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయి మంచిగా ఉంటాయి రీజనబుల్ నే ఉంటాయి చెప్పులు బ్యాగ్స్
కోటిలో బాగుంటాయిరా కొ చెప్పులు నువ్వు అన్నట్టు చెప్పు లు కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ గానీ హ
డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి అనయి నా అవును రీజనబుల్ గానే ఉంటాయి అక్కడ బాగానే అనిపిస్తుంది నేను వెళ్ళినప్పుడు ఏదో లగేజ్ బ్యాగ్ తీసుకచ్చుకున్నా బాగుండే ఎందుకంటే అక్కడ అవన్నీ కొన్నా కదా
అవును అవును అవును
కొనేసిన ఇంగా దోరికినాయి దోరికినట్టు కొనేసిన అవి పెట్టడానికి బ్యాగ్ కావాలని వెళ్ళినందుకు బ్యాగ్ తీసుకొని వచ్చిన మళ్ళీ బ్యాగ్ కొన్నా మేడం బ్యాగ్స్ మంచిగా ఉంటాయి మంచిగానే ఉంటాయి క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు రీజనబుల్ గా బాగుంటాది ఈ ఒక్కటే నా కల ఉన్నది హైదరాబాద్ది జూ పార్క్ వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంట ఆహా వెళ్ళలేదు
ఎల్లలేర
వెళ్ళలేదు మేడం ఎందుకు వీలు కాలేదు అది చాలా లాంగ్ అన్నారు అయితే అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళి వెళ్ళలేదు
కానీ చాలా చాలా దూరం
అడ్ ఆ బాగా దూరం అంటే ఇంక అప్పట్లో నేను వెళ్ళినప్పుడు ఆనిమల్స్ అంతగా ఏం లేవు అక్కడ అని అన్నారు నిజమేనా అది
ఆ మధ్య మధ్యలో తీసేస్తారు లేవు లేవు లేవు కొన్ని చనిపోవడము కొన్నిటిని పంపించేసేయడము అలా అయితే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం లేదు
అయ్యో అదే అన్నారు అంత దూరం వెళ్ళి వేస్ట్ అంతగా అప్పుడు ఉన్నంతగా అనిమల్స్ ఏం లేవు అ మళ్ళీ ఈ సమ్మర్ లో ఆ అది ఒక్కటి నా లైఫ్ టైమ్ డ డ్రీమ్ అది ఆ కనీసం నిజమే కదా మేడం దాన ఒక్క సరేన్న చూడకపోతే వేస్టే లైఫ్ ఇంకా ఎట్లా మీరు ఎళ్ళిళ్ల ఎప్పుడైనా వావ్ అంటే ఎట్లా మన ఎంటేటిక్ అంటే ఎట్లుంటది కొంచెం ప్లాన్ చెప్ప
ఆ, అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయిరా. అంటే బస్సు లో వెళ్లాలి అంటే.
అంటే, వన్ డే ఇట్లా చూసి రావడం కుదుర్తదా? అక్కడ, స్టే జేస. ఉ ఉంటందా?
ఆ స్టే చేయడం, ఏమి ఉండదు. చూడొచ్చు మనం ఎర్లీగా వెళ్లమన్. ఒ మార్నింగ్ నైన్ కో, ఏమో తీస్తారు. నైన్ కో, ఎయిట్ కో తీస్తారు. ఆప! ఇప్పుడు వెళ్తే, ఈవినింగ్ మళ్లీ ఎయిట్ వర్క.
ఆ అక్కకి, ఒక్క వన్ డే లే జ్యూస్.
వన్ లేదు, వన్ డేలో. లేదు, లేదు వన్ డేలో చూడలేము. ఊరికే అలా రౌండ్ కొట్టేసుకొని, ఇంపార్. ఇంపార్టెంట్యి మాత్రమే చూసుకొని రావాలి. అంతే!
టే, బుక్ జేస్.
ఆ ఉంటాయి, రూమ్స్ అయన్నీ ఉంటాయి. అవన్నీ బుక్, ఆ వాటిల్లో బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని, అబ టూ డేస్ ఉండి చూ. చూస్తే కొన్ని, కొన్ని షూటింగ్స్ కూడా కనిపిస్తాయి మన కప్పుడు.
ఆ అబ్బా! షూటింగ్ ఒక్కసారన్నా చూడాల అనుకున్నా నా. నేన్ ఇంతవరకు చూడనే లేదు.
ఆ ఏదో ఒక సినిమానో, సీరియల్లో షూటింగ్ జరుగుతూనే ఉంటది. ఊ.
ఆ స్టూడియోస్ అవన్నీ, వేరే దగ్గర ఉం.
వేరే, ఇదేమో రామాజీ ఫిలిం సిటీ. అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియో నాగేశ్వరరావు ది అది వేరు. ఉ, పద్మాలయ స్టూడియోస్. ఆ.